ఆ చెప్పురా ఇది నువ్వేమైన్నా నా కడుతున్నావా పాలసీ పాలసీలు ఏమైనా కడుతున్నావా,
లేదు నాకు అవన్నీ ఏం తెలియదు వాటి గురించి,
మమ్మీ ఫస్ట్ డాడీ మీద డాడీ మీదే కట్టాలి.
ఆ అతను అసలే చెప్తే అసలే వినడు ఒక పని చేద్దామంటే ఇంకొచ్చ చేస్తా అని అంటాడు. ఆయన ఏందో ఏమో ఎవరికి అ తంగాడు ఎవరు చెప్పినా వినడు,
వినరు
ఆయనతోని ఒక పెద్ద ప్రాబ్లం
మమ్మీ ఎప్పినట్టు కొంచెం వింటె మంచిగుండు
మమ్మి చెప్పినా వినడూ వాళ్ళ మమ్మి చెప్పినా వినడు
ఊ
ఎవరోక ఒక ఎవరో ఒకరి మాటైనా వింటే బాగుండు
ఆ మాట్ల మాట వింటే అసలూ ఒకలా ఉండేది ఆయన జ ఆయన చేసేదన్న కరెక్ట్ చేస్తే బావుండు
ఉమ్ అదే బాద అందరిది చేసేదదో ఒక వర్క్ ని పూర్తిగా చేసి అదే కరెక్ట్ వేలో చేస్తే అయిపోతుంది కాక్ పోతే తే అన్నీ సగం సగం చేసే వదిలేస్తడు
అన్నీ సగం సగం అయితన్నయ్ ఏమంటే ఫోన్ పెట్టుకొని చూడ్డం ఇగ
ఊ ఇంక పిల్లల్కలవాటు చేస్తాడు ఆయన చూడ్డం కాకుండా చెప్తెనేమో అస్సలు వినడు
అ
ఇంక వద్దు అంటె ఇంక ఎక్కువ చేస్తడు
ఒద్దు అంటే వినదిగా
ఊ మళ్ళీ ఈ మధ్యలేందంటే మతి మరకొకటొచ్చింది
మతిమర్పు
అసలెవరేమంటున్నరు ఎంతిస్తున్నరు ఏం చేస్తున్నరని ఏం అర్థమైతలే ఒకటా ఒ సపో రోజు మనం ఒకటి చెప్తే ఆయన ఇంకొకటి అంటున్నడు ఏంటూ హలో
హా
హలో
హలో
ఇనిపిస్తలేదా హలో ఇనిపిస్తలేదు
ఇనిపిస్తదిప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
వేరే కాలొస్ వేరే కాలొచ్చింది
అవునా
ఊ
ఇంకేంటి మరి
ఇంక ఒచ్చేషీ కాదు ఎం సెట్ గట్టిగ ప్రిపేర్ అవుమనుకుంటున్నావా
ఏమో చూడాలి ఏదో ఒకటి క్లారిటీగా చేద్దాం అనేషి
క్లారిటీ అంటే ప్రిపేర్ అవ్వలనుకుంటే గట్టిగ ప్రిపేర్గా ఈ నార్మల్ డిగ్రీస్ జేయలేం
ఉమ్ వే చూడాలిగ
చూడాలి ఒద్దు చేయాలి చేస్తేనే కరెక్టు హలో హలో చెప్ రా హలో హలో